హలో
బావున్నారా అండి
ఆ బావున్నామండి, మీరు బావున్నారండి
బావున్నామండి
తిన్నారండి
ఏం చేస్ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఊ ఏం చేస్తున్నారండి
ఏం లేదు అండి కాలిగ
అండి అర్థం గాలే మీ వాయిస్
అంటే ఖాళీగానే న్నాండి
అవునా
అంటే అంటే బట్టలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఎక్కడ కొంటుంటారండి
మేమా ఆ మేము మామూలుగా అయితే బయటే కొంటామండి ఆన్లైన్ లో గాని
హాల్లో
అండి అర్థం కాలే
పెద్ద పెద్ద షాపులు ఉంటాయా మాల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా
ఆ ఉంటాయండి షాపింగ్ మాల్స్ ఉంటాయి
అహ
మామూలు షాపులు ఉంటాయి షాపింగ్ మాల్స్ ఉంటాయి మనం మాల్స్ తో చూసుకుంటే షాపుల్లో దొరికే బట్టలు మనకు అంతా మంచివి హా ఎట్లా అంటే నాణ్యత గలిగిన ఉండవు మనకి దొరకవు అంత త్వరగా అదే మాల్స్ లో వాటిల్లో అయితే కొంచెం బట్ట నాణ్యత బాగుంటుంది కొంచెం కొం రేటు కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఆఫర్లు పెడతానే ఉంటారు
కానీ రేట్ చానా ఉంటుందండి దాంట్లో
ఆ ఉంటుంది కాని ఆఫర్లు పెట్టినప్పుడు మనము కొనుక్కోవడం మంచిదండి ఆఫర్లు ఎప్పుడు పెడుతూనే ఉంటారు మాల్స్ లో ఎప్పుడో తప్పితే ఇంక మామూలు కొ ట్లో అనేది వాళ్ళ ఆఫర్ అనేది ఉండదు వాళ్ళు కొన్నింది ఒక ఐదు వందలకయితే మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్తారు మళ్ళీ మనం ఆ రేటుకే వస్తాము అన్నట్టు
అంటే కొంతమంది అయితే ఎట్లండి షాపుల్లోపైనా మన తల్లిదండ్రులు అట్లా త్తే అడుగుతారు అంటే ఎంతో ఇప్పుడు వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పినారు అనుకో ఆ ఎనిమిది వందలకి ఇవ్వండి ఆరు వందలకి ఇవ్వండి అని అడుగుతారు ఇప్పుడు మన అట్లా నమ్మట్లే షాపులకి మనకి మొహమాటం అడగలేము ఒక వెయ్యి రూపాయలు చెప్పినంటే వెయ్యి ఇచ్చేసి వస్తాం అప్పుడు వాళ్ళకి చాలా లాభం వస్తుందండి
ఉ అంతే కదా వాళ్ళకి ఒక ఒక చీర కాని డ్రెస్ గాని ఏదైనా అమ్మినప్పు అప్పుడు వాళ్ళకు రెండు అమ్మిన అంతా వస్తుంది గదా
అదే గదా
చెప్పండి నేనైతే అడుగుతానండి మాల్స్ లో అలాగా అంటే ఇంకా అది ఫిక్స్డ్ కదా ఇంక అందుకని అక్కడ అడగలేము మిగతా దగ్గర అయితే నేను అడుగుతానండి
కానీ చ కొంతమంది అడుగుతారు కొంతమంది అడగలేరండి అసలీకి
ఆ కొంతమంది ఇంకా మొహమాటంగా అట్లా ఉంటారు
అస్
మీ సైడ్ ఏమి ఆ చెప్పండి
ఆ అంటే మీరు ఎక్కువ అంటే షా పు లో కొంటారా ఇట్లా ఆన్లైన్ లోనూ కనుగొంటుంటారా అండి
ఆన్లైన్లో అంటే ఇంకా ఏదన్నా టైం లేదు ఇంకా అంటే టైం అనేది ఇగ ఈ బట్టలు కొనటానికి టైం లేదు అనుకున్నప్పుడు ఆన్లైన్ లో చూసి పెట్టుకుంటామండి
ఆ
బట్టలు కొంటానికి విడిగా టైం ఉందిలే అంటే ఇంకా బయట ఏళ్ళి బయట ఎల్లి కొరుక్కుంటేనే బాగుంటుందండి ఆన్లైన్ లో మళ్ళీ పెట్టి పెడతాము పెట్టిన తర్వాత అది వస్తదా వ వచ్చిన తర్వాత అది ఎలా వస్తదో తెలియదు వాళ్ళు ఇది వరకు వాడింది మళ్ళా కొంతమంది రిటర్న్ పెడతా ఉంటారు కదా అట్లాంటివి వస్తావో తెలీదు ఎలాంటి వచ్చిందో తెలీదు కాబట్టి ఆన్లైన్ లోవి నాక్ అంతగా నచ్చడం లేదండి బయటయితే ఇంక వాళ్ళంటే వాడినవి కానీ అట్లా ఏం ఉండవు కదా
షాపు ల్లో అయితే మనం అప్పటికప్పుడు కొనుక్కొచ్చె కొనుక్కొని వచ్చేసే కొనుక్కొని రావచ్చండి అదే ఆన్లైన్ లో అయితే ఇంటి పెడతాము అది ఎప్పుడో వస్తది మళ్ళీ అది మనకు నచ్చుకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టాలా మళ్ళీ వాళ్ళోస్తారు అప్పుడు మనం అందుబాటులో ఉండాలా వాళ్కి అదంతా కొంచెం అంటే మనకి పన్లు ఇప్పుడు ఇంటికాడ ఇంటే మన తల్లిదండ్రుల అట్లవాళ్లు పన్లుంటాయి అ ఫోన్ కాల్ పెట్టుకోని ఉండలేరు కదా వాళ్ళు
హూ హూ
వీలయితే ఒక రోజు పోతాం మనకి ఆవాలంటే ఒగాల ఆ షాప్ లో నచ్చవా సర్లే ఇంకో షాప్ కి కొనుకున్నాము ఇంకా డిజైన్స్ ఉ ఆ షాప్ అయుడ్ ఆ సిటీ లోనే నచ్చకుంటే ఆ టౌన్ లో నచ్చకుంటే వేరే టౌన్ కైనా పోయ్ కొనుక్కోవచ్చు మనం
అవును కొన్నిసార్లేందంటె మనం ఒక రంగు పెడతాం కానీ అది ఇంకో రంగొస్ స్తది మనం కరెక్ట్ సైజే పెట్టుంటాం కానీ అది ఇంకో సైజ్ వస్ తా ఉంటది
ఓగేల కరెక్ట్ సైజ్ వచ్చినా కూడా బా అది మనకి ఏ లూజో టైటో ఏదో ఒకటైతందండి
ఊమ్ ఇట్లా అవుతా ఉంటది మనక్ ఖచ్చితంగా డ్రస్ అనేది దొరకాలంటే కొన్ని ఎప్పుడో దప్పితే ప్రతిసారి అనేది దొరకదండి ఊ కొన్నిసార్లు మనం ఆర్డర్ పెడత్ తాంట్ర రస్తుకు బదులు ఏవేంటో పేలికలని గుడ్డ మొక్కలని అట్లా వస్తాయండి
ఓను ఇంకొన్నైతే
ఇందండి
అంటే నాకేం ఇట్లేం జరగలేదు కానీ ఒకసారి నేన్ డ్రస్ అడ్రస్ పెట్ ఒక నేను పెట్టినది ఒక కలర్ అయితే వచ్చిండేది ఇంకొక కలర్ ఒచ్చింది ఇంకా ఆ ఇంక సర్లే అనేసి ఇంకా అదైనా బాగుందిలే అనేసి ఇంకా రిటర్న్ పెద అప్పుడోసారి
అవునా మరి బాగొచ్చిందండి క్లాసు
అ క్లాత్ అయితే బాగ్ గుందండి కాపోతే నేను పెట్టిన వేరే డ్రెస్ పెట్టింది
ఆహా అయితే బానే వచ్చిందంటారు
ఆ ఇంకోసారి ఓ డ్రస్ పెట్నా అది ఎ అది ఎక్సల్ పెట్టుండే డబుల్ ఎక్సఎల్ వచ్చిందండి
అయ్యా
ఇంకేం చెయలే ఇంకా సర్లే అని ఇంక రిటర్న్ పెట్టలేదండి దాన్నే స్టిచ్చింగ్ చేపిచినా
అప్పుడు మనకి సరిపోదు కదండి అంటే వేస్ కున్నాక మనకంత అనుకూలంగా అంత
ఇప్పటిగూడా నాకు నచ్చదండి అసల్కి ఇప్పుడు కూడా సరిగ్గా లేదు కబ కానీ అప్పుడప్పుడు వేస్కుంటా ఉంట
కానీ మీరట్లా వదిలేస్తే ఎట్లండి డబ్బులు కదా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లేదా రూమ్ లో అట్లా ఉన్నప్పుడు వేసుకుంట
ఆ అదే అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటా అండి అందుకనేసి అప్పుడు
అంటే మనం డబ్బులు పెట్టుకున్నాం కదా మళ డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని మనకి బాధ ఉండకూడదు కద
అవును అప్పుడు కొన్ని రోజులు ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు వస్ అసలు కవర్ కూడ పెరగలేదండి ఆ అ డ్రస్కి అంటే
అవునా
ఇంకా ఒక రోజు ఈ మధ్యన వేసుకుంటానుండి పదహైదు రోజులకోసారి అలాగ ఉంట ఉంట
ఆ
కానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలంటే చాల జాగ్రత్తగా పెట్టుకోవాలండి
అవునండి
అది యొ అడ్రస్ అన్ని చూసుకొని పెట్టుకోవాలా పిన్ కోడ్ గన
అవునండి అది ముఖ్యంగ పెట్టాలి మరి మీ ఊరు సైడ్ ఏం వంటలు ఎక్కువగ బాగ చేస్తారండి
వంటలా వంటలు ఇవి అంటే మీకు తెలిసిన కదా తెలిదు కుడుములు అనేసి చేస్తామండి మేము కుుడుములు ఒలిగ
కుడుములు అంటే ఇది ఈ పిండి కదా వరిపిండి కదా దాంతోనే కదా
ఆ కాదండి ఇవి శనగ బ్యాలు ఉంటాయి కదా
ఆహా అయితే మేం వేరుగా అంటే మాకు కూడా వేరే పేరు ఏమన్నా అట్లయితే
ఆ శనగ బ్యాలు వచ్చేసి శనగ బ్యాలు ను ఇవి బెల్లము ఉడక పెడుతము అండి
ఆ
మన పప్పుకు ఎట్లా ఉడికి పెెడతామో అట్లా ఉడిగి పెెట్టేసి అవి ఉడికినాంక కొంచెము అవన్నీ రుబ్బుకుంట ఆ ఆ కొన్ని యాలకులు ఏసీ ఆ బెల్లము అ చెన్న గింజ అవి నాన కదా శనగ బ్యాలు దాన్ని అంత నీట్గా రుబ్బేస్తే బాగ నైస్గా అయిపోతుందండి పూర్ణమం అంటాం మేము దాన్ని ఇది అంటే మనము ఏమన్నా చపాతీలు అట్లాంటి చేసు పిండి కొనుకు
అవునవునండి
మైదాపిండి అది ఓకే మైదాపిండి గోదామ పిండి అయిన పర్లేదండి
అంటే మైదా పిండితో చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి గట్టిగా అయిపోయిద్ది గోదాం ఎక్కువ రోజులుం
అంటే ఓ ఓలిగి అంటే మా కాళ్ళ ఎట్ల అంటే మేము అంగట్లో కూడా ఓలిగి పిండి అంటే వాళ్ళే సరండి అది కూడ ఒలిగి పిండి అంటాము అది ఇస్తారు మామూలుగ చిన్నవి ఆ చిన్నగా తిక్కేదండి రేకులు మా మీ దాని లేకి పూర్ణం పెట్టి ఆ మామలుగా మీరు జకాయలు చేూసింటారా
ఆ ఆ
ఆ ఆ ఆ సేమ్ అదే షేపే కాకపోతే దానిలేక పొడి పెడతాము ఇవి ఉప్ష ఆ వెంటి బబ్బా అరే
కజ్జికాయల్లోకి
ఆ కజ్జికాయలోకి శనగపప్పుల పొడి పెడతాము శనగపప్పుల పొడి శనగ్గిందేలువి అవంతా కలిపి
ఆ
వ చేసి పూర్ణం పెడతాం శనగ బేళ్ళది
అంటే అంతా ఒక ముద్దలాగా చేసి ముద్దని పెడతాం ఒక చిన్న బాల్ లాగా చేసుకుని
ఇంకాయ నూనెలో తేనే ఆ తేనే వేస్తామండి
అవునా
తినయకి మాకాలు ఎక్కువ ఇంకా కొంతమంది ఎట్లంటే ఇప్పుడు ముసల్లోళ్ళు అట్లా వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు కన ఓలిగా చేస్తారు సేమ్ అట్లనే ఆ రౌండ్ మ కి మళ్ళీ దాన్ని ఇట్లా తిక్కుతారండి బా పెద్దగా ఇట్లా తట్టుతారు దానిపైన
ఆ మేం దాన్ని పప్ బొబ్బట్లు అంటాం అండి మా దగ్గర
మాకల్లా ఓలిగులు అంటాం
మీరు ఇందాక బోండాలాగ చెప్పారు కదా దాని అయితే పప్ప బోండాలు అంటాము
ఆహా
వీటిని ఏమో పప్పు పప్ బొబ్బట్లు అంటాం
ఆ మక్కలా అదే గోలిగా ఆ బల్లె ఉంటాయండి కానీ మనం ఇంకా బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువ అండి పదహైదు రూపాలు ఇరవై రూపాలు అదే ఒక ఓలిగా
ఒక్కటోచ్చానా
ఆ ఒకటే పదహైదు ప ఇది ఇంకా కొంచెం పెద్ద పెద్ద సి టీలో బెంగళూరు హైదరాబాద్ అట్లా చోటైతే ఒక పదహైదు ఇరవై ఉండదండి మామూలు మా పల్లెల సైడే పదహైదు రూపాయలండి ఒక్కోటి
అవునా
కానీ మా ఇంట్లో చేసినంత బాగా ఏం చెయ్యరు వాళ్ళ అసలు బాగా పూర్ణం అనేదే పెట్టరండి అసల చాలా సలపాలు చేస్తారు అసలుకే
అట్లా చేసుకొని తింటే బాగుంటది కదండి
ఆ బలే మాకల్లా ప ప్రతి పండగకి అదే చేస్తారండి
ఉమ్ అవునలేండి మనం బయట కొనుక్కొని తినడం కంటే అట్లా మనం ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల మనకి డబ్బులు మిగులుతాయి అదే విధంగా అంటే ఎలా చేశారు అని చెప్పేసి మళ్ళీ మనం ఇప్పుడు అన్నీ కూడా కల్తీ చేస్తున్నారు కదండి ఆహారం అన్ని కూడా అందుకని మనం కొనుక్కోవడమే మంచిది కాదు మనం చేసుకోవడమే మంచిది కదా
అవునండి
సరే అండి
ఆమ్ సరే